అక్క
హలో
ఆ
ఏం చెతానారు
ఏంలేదాకా అన్నం తింటాన
ఎంత సేపు అయింది వచ్చి
పన్నెడున్నారా కొచ్చిన
అవునా అదే అదే దగ్గర పడ్డదా అయిపోయిందా
హ్మ్మ్
కూలేనా
కూలే గాని మినుము అయిపోయింది పెసరేమో నా వారం ఐదు ఆరు రోజులు ఆగాలే ఎండనే
మంచి గాసిందా
మీనుము మామూలుగానే ఉన్నది అంతా ఒక్కటై రక్క మీది ఉన్నది కాగాని పసారు మంచినే కాసింది
హ హుమ్
లింగ్
ఆవాలైనేయా ఆవాలు
ఆవాలు ఇక్కడ ఏం కొయ్యాలి మొత్తం అటే పోయినై ఆవాలు
అంతేన
అక్కనే ఒక నాలుగు కిలోల ఎండినట్టు ఉన్నాయి తోటపాల
అహ్మ్మ్ తోటపల
చల్లిండు గానీ కొయ్యలే
అహ్మ్మ్
ఆ ఫస్ట్ చెల్లిస్తది కానీ కోపియదు కదా
అదే
మళ్ళం మొత్తం గడ్డి ఆకు వాళ్ళు అంత చిల్లినయి మొత్తం
అవునా
హుమ్
లగేకి లేతే ఏమిరావ్ ఊహ్మ్మ్
ఇక కర్రలలా కోయాలంటే అట్లుంటది చెప్పు మొత్తం ముక్కు పూల వనం అయితే అడివే
ఆ బానే హ్మ్ హ్మ్
సరే మంచిగలేవు
ఆ పోయినసారి కూడా, సన్నగానే ఉండే మినుములు.
నా గట్నే ఉన్నాయి. ఇంకా పేరు సార్ కొద్దిగా తేలినయి సన్నగా, ఉన్నంత మందం కాయ తేలింది.
మ్మ
ఈ సారి ఎమ్ లేదు ఎమ్ చేతారూ అక్క
హలో
ఏం చేతరు
నీలు పెడతానావ్ నీళ్లు నీళ్లు పెడతానామ్, సిగ్నెల్ బానే ఉంది హలో.
కోత అయిపోయిందా.
ఆ అయిపోయింది అయిపోయి కూడా నాలుగు రోజులు అవుతాంది.
ఆ పో కానీ
అయిపోయి కూడా నాలుగు రోజులు అయింది. నీళ్లు పెడత్తనామ్
ఆహా తిన్నావ్
తినలే తింటాం, మధ్యాహ్నం ఇంకా టైం ఉందిగా.
ఏటు పోయిండ్రు షేబాక్
కోలాటం ఎత్తారా బానే
నువ్వు ఎందుకు వోత్తలేవు
ఏ నాకు ఓపికలేదామ్మ
వట్టిగా వస్తే ఏమైతంది
ఏడా ఇంక నిన్న వద్దామంటే నిన్న తాత రాలే అన్నానికి అప్పటికి. నువ్వు పొయ్యేటప్పుడికి
కాదు నాకు ఒపికలేదంటవ్ చేస్తే ఏమైతాంది చెప్పు
నేను చెయను హుమ్మ్
ఎందుకు
ఆ
హుమ్మ్
నేను చేయాలెన్లే
ఎందుకు చెయ్యావ్
ఏమో నాకు చేయ బుద్ధి కాలే చేయలే
అంటే మిక్
ఆ ఏంది నువ్వు ఎక్కడు ఉన్నావు అసలు. హలో హలో హలో హలో పూర్ణిమా హలో హలో వినపడుతాందా